హలో
లో క్కా
ఆ బాగున్నావరా
బాన్నా బాన్నావా అక్క
బావున్నా యేం జేస్సున్నవ్
సో ఇప్పుడే తిటిన్
హా తిన్నవా
ఆ తిన్నక్కా మీర్ దిన్నర
ఆ తిన్నాం రా యేం జేస్సున్నవ్
ఏం లేదు అక్క ఇందాక వర్క్ ఉంటే చేసుకోండె ఇంగ్లీష్ సార్ వర్క్ ఇచ్చిండు కొంచెం అది చేసుకొని ఇప్పుడే పైకి వచ్చినా
అవునా క్లాసెస్ జరుగుతున్నాయా
ఆ జరుగుతున్నయ్ అక్క అయితే అట్ట ఉగాది వరకు
అవునా ఇది ప్చ్ అంటే ఇప్పుడు కొంచం వార్స్ ఇట్ల అవన్నీ జరుగుతున్నాయి గదా బైట.
ఆ అవునక్క చాలా పీజెస్ క్లోజ్ చేసిర్రా ఇక్కడున్న
అవును అంటే గ్యాస్ గిట్లా అన్నీ వస్తలేవాని హాస్టల్స్ క్లోజ్ జేస్తమని అంటున్నరని, వే టూ న్యూస్ లల్లో చూస్తున్నా న్యూస్ లు నేను.
ఆ అవును అక్క చాలా వరకు ఇక్కడ చాలా పీజెస్ క్లోజ్ చేసేసిర్రు హోటల్స్ కూడా క్లోజ్ తె ఇరు
అవును మరి మీకు క్లోజ్ అయితుందా, మీ సార్ వాళ్లు ఏం జెప్పట్లేరా నీకు
మా సార్ చెప్పారు ఈ టూ డేస్ లల్లో గనుక గ్యాస్ రాకపోతే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్సా అని చెప్పిర్రంటా,
అవునా మళ్ళీ రీఓపెన్ ఎప్పుడు చేస్తరంట మళ్ళీ మీ హాస్టల్ ని
వాళ్ళే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిచినంక ఏస్సరు కావా వి కట్టెలు పొయ్యో లేకపోతే ఎలక్ట్రికన్ గనొ ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళే చెప్తా అని చెప్పిర్రు.
అవునా అంటే మళ్ళీ ఇప్పుడు ప్చ్ ఆ ఇ యల్ ఆ ఈ మళ్ళీ గ్యాస్ వచ్చినాంక, ఆ మళ్ళీ తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసినాంక పోవాల అంటే ఎన్ని మంత్స్ కొచ్చినా అన్ని మంత్స్ లో మళ్ళీ రి మీరు వెళ్ళొచ్చా.
ఎన్ని మంత్స్ యేం బట్టదు అనుకుంటా అక్క మేబీ వన్ వీక్ లో క్లియర్ చేసేస్తారు, గావట్టి ఇప్పుడు ఉగాదికి వోతారు గదా అందరు ఇంటికి. అప్పుడే ఏదో ఒక సొల్యూషన్ చేద్దామని అను కుంటున్నారు మళ్ళ సార్ వాళ్ళు
మాంటే మహ అంటే ఒక వన్ వీక్ మొన్న టూ వీక్స్ లో అట్లా పోదాం అనుకుంటున్నారా,
పోదాం అనుకుంటున్నారు గానీ ఏమో అక్క ఇప్పుడు వల్డ్ వోర్ కావటికి గ్యాసెస్ వస్తే రావుకూడ తెలీయదు ఏమనుకుంటారో మరి, ఇప్పటికైతే ఏం చెప్పలే ఇంటికైతే వంపి స్తాన్ జెప్పిర్రు
మ్మ్ అరే నేను కూడా చూస్తున్నారా యేంత గ్యాస్ రావడానికి ఎంత టఫ్ ఉంది తెలుసా ఇప్పుడు.
అవును అంట అక్క చాలా మంది బుక్ జేసినా కూడా వస్తలేవనీ జెప్పిర్రు. పెట్రోల్ కు రేట్లు గూడి, చాలా పెరిగిపోయినయ్ అంట
నేన్ నేను ఈ రోజు పక్కనే ఉన్న టౌన్ కెళ్ళిన మా సైడు సీ ఎ మాకు దగ్గరనే కొంచెం టౌను. అక్కడికి బోయే సరి కి అసలు మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎమ్ ఎంత సేప్ లైన్ లో నిలబడ్డం తెలుసా నిలబడి నిలబడి మాగైెయితే కళ్ళు తిరుగుతున్నాయి, ఎర్రనా పైననేమో ఎండ కిందనేమో పెట్రోల్ కి ఎంత క్యూ ఉంది అనుకుంటున్నాం. మేము దాదాపు అసలు మా గా నుంచి ఇడికి రావడానికి మినిమం టూ కిలోమీ తెలిసే ఉంటది కానీ మేము టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిటింగ్ చేసినాం తెలుసా, అక్కడ అనవసరంగా నేను ఆటోకి వచ్చినా బాగుండేది అన్న ఫీల్ అయినా తెలుసా నేను.
వామ్మో అసలు గంతగానం ఇప్పుడు గ్యాసెస్ రాక అటు పెట్రోల్ లేక అందరు ఎట్లా జాబ్ చేసుకోవాలి, ఎట్లా వర్క్ వెళ్ళాలి అసలు ఏం చేయాలి, ఏమి అర్థమయితది ఇంతగానంక ఎవరెవరు అక్కడెక్కడనో దేశాలు కొట్టుకుంట మనకి ప్రాబ్లం రావడమేంటో నాకు అర్థమయితలేదు.
వామ్మో ఎక్కడిదిరా బాబు అసలు నార్మల్గా అసలు అందుకే ఇగ అంటే ప్చ్ ఆ పిల్లల్లి స్కూల్ కూడా అంటే డీజిల్ బస్సు ఇట్లా పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం అయితుంది కదా, దానివల్ల కొంచం బస్సులు కూడా ఆ స్కూల్ బస్సెస్ అన్ని క్లోజ్ చేద్దాం అని అనుకుంటున్నారు అని బయట అంటారు. కానీ మరి అది నిజం ఏంతో అబద్ధం ఏంతో మనకు దెలీదు. ఈరోజు చూసా
పని చేసారు మేబి ఒక వన్ టూ వీక్స్ వరకు ఏదో ఒకలాగా బంద్ చేసి తర్వాత సొల్యూషన్ వాళ్ళే పడి
ఒకె
అదే ఏంటని చూడాలిగా లేకపోతే మొత్తానికి పని చేస్తే మనం పగులతాది
అవునవును అది కూడా రియలే గాని ఏ అసలు మస్తు ఇబ్బంది అయితుందిరా అసలు గ్యాస్ వల్ల
అ అవునుక్క అసలు మాకు కూడా గ్యాస్ తక్కువ ఉందని అంటే పూటకు అప్పుడు త్రీ ఫోర్ కర్రీస్ చేసేది టిఫిన్స్ చేసేది ఇప్పుడైతే అన్నిటికి ఏది తొందరగ అయిపోయేటట్టు అయితే అదే చేస్తున్నారు అన్నం చేస్తున్నారు పచ్చడి పెడి తున్నారు లేకపోతే అన్నం చేసి చిన్న చార్ పెట్టుకున్నారు అంటే ఎంత తక్కువ వస్తే అంత తక్కువలో చే
ఆ నేనయి అదేంది మార్నింగ్ టిఫిన్ సెంటర్ క వెళ్తే ప్లేట్ టిఫిన్ ఎంత అనుకుంటున్నావు ఫిఫ్టీ ఫైవ్ రూ పీస్ అంట ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట నార్మల్ గా సిక్స్టీ రూపీస్ అంట నార్మల్ గా నార్మల్ డేస్ అప్పుడు అంటే ఎన్ని న్ని రోజులు అంటే గ్యాస్ ఇంత ప్రాబ్లం ఏం రాలేదు కదా దానికి ఇన్ని రోజులు ఏమో థర్టీ రూపీస్ అట్లా పెట్టిరు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట
దానికి డబలు అసలు గింతరానా పెరుక్కుంటూ పోతే ఎవ్వరు ఎట్ల
దానికంటే మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా చాలా వరకు అయినరా పల్లెటూర్లలో ఎంత ఏ సిచ్యువేషన్ అయినా అడ్జస్ట్ కాగలుగుతారు సిటీ వాళ్ళకే ప్రాబ్లమ్ తెలుసా
నే వాళ్ళే ఉన్నారు ఐటీ కంపెనిలో జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు అందరు సిటీలోనే ఎక్కువ ఉన్నారు విలేజస్ కంటే ఎట్ల బతుకుతారు ఏరియాస్ లో అయితే
ఐ థింక్ ఇక్కడ ఉన్న చెట్ చెట్లన్నీ కొట్టేస్తారు కావచ్చు దాని వల్ల ఇంకా ఓజోన్ పూరకు ఎంత ప్రాబ్లం కావాలి అంటే కట్టెలు ఇప్పుడు చూడు పల్లెటూరు వాళ్ళు ఇక్కడ కట్టెలు అన్ని కొట్టి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు కావచ్చు ఒకవేళ గ్యాసెస్ ఇన్ కేస్ ముందుకు రాకపోతే
ఆ మేబీ అదే వస్తది ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉంది ఎలక్ట్రికల్ గ్యాసెస్ కూడా వచ్చన్నాయి అంటక్క నేను చూసినా ఆన్లైన్ లో ఆ నేను ఆన్లైన్ చూస నా చాలా మంది కొనుకుంటున్నారు ఒక గ్యాస్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉండే ఈ ఇప్పుడు అది ఇప్పుడు అది ట్రెండ్ అయితది కావచ్చు అన్న కూడా కరెంట్ బిల్ జరిగుతునే పోతుంది కావచ్చుద ఎలక్ట్రిక
వామ్మో నాగ ఒకవేళ ఎలక్ట్రికల్స్ అంటే నార్మల్గా ఆ ఇప్పుడున్న హీట్ కి అంటే న డైలీ ఉన్న వెదర్ కి అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్ కి ఇంకా ఆ హీట్ ఈ ఎలక్ట్రిక్ హీట్ ఇవన్నీ గ్యాదర్ అయితే ఏదన్నా సమ్ టైమ్ లో ఆ పేలు లాంటివి జరిగినాయినుకో ఎంత ప్రాబ్లం అయి ఇయ
ప్రాబ్లమా ప్రాబ్లమ్ ఎంత ప్రాబ్లమ్ అయితది ఇప్పు ఇప్పుడే ఉండలేకపోతారు ఇంకొన్ని రోజులు అయితే ఏం చేయాలో కూడా తెలీదు అన్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అయి పోయి నార్మల్గా అసలు అంత కరెంట్ బిల్లు కరెంట్ పెరుగుతాయి అవన్ని మొత్తం డేంజర్ అయితది
ఏం చేస్తున్నారు మరి మీ పేరెంట్స్ వాళ్ళకి ఇట్లా చెప్పిరా మరి రమ్మన్నార నువ్వు చెప్పినావా మరి మీ పేరెంట్స్ వాళ్ళకి
నేను ఏం చెప్పలే అట్లా ఇంకా ఎందుకంటే ఇంకా మాకేం డిక్లేర్ చేయలేదు కదా ఈ టైంకి పంపిస్తాం
ఆహా అంటే నార్మల్గా ఇలా ఇట్లా మాట్లాడుకుంటున్నారని మీ మమ్మీ వాళ్ళకి ఇట్లా చెప్పలేదా మీ మమ్మీ వాళ్ళకి ఇట్లా
అహా ఏం చెప్పలేదు అంటే మే బీ, ఓహ్ అది చెప్పిండు ఒక రోజు చెప్తా అన్నరు మీరు పంపిస్తే పంపనీలే అని జస్ట్ నార్మల్గా అన్నరు. ఇంత పెద్ద ప్రాబ్లం అయితదనీ వాళ్ళకు తెలుసో తెలీదో.
ఆహా, కాదు మరీ ఎప్పుడు పంపిస్తా అన్నరు? అంటే, ఎన్ని రోజులలో డిక్లేర్ చేసి చెప్తానన్నారు మరి విషయం మీకు?
అంటే మొన్ననే అయిపోతే, ఈ రోజు అని చెప్పిన్రు. స్వామి ఏంద్ర మసారు మాకోసం టూ తౌసండ్ పెట్టీ పక్కన హాస్టల్ అంటే, వాళ్ళ దగ్గరగా గుడ ఉండాలిగద?
కొన్నరా?
ఆ, మాకోసమే సెపరేట్గా కొన్నరు
సిండి సిలిండర్స్ ని కొంటున్నరా? పక్కన వ అంటే పక్కన వాళ్ళ హాస్టల్, మరి వాళ్ళు ఎట్ల ఇచ్చిర్రు? వాళ్ళక్కూడ అవసరమే ఉంటది కదా?
అవసరం ఉంటది గని, ఒక్క గ్యాసే ఎంతుంటదక్క నార్మల్ గా? తౌసండో, ఫిఫ్టీన్ హౌండ్రెడో ఉంటది. మా సార్ ఫిఫ్టీన్ హండ్రెడో, త్రీ తౌసండో పెట్టి కొన్నడు.
డబుల్ రేట్, ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడూ గ్యాస్ ఉన్న వాళ్ళకి అవకాశం తెలుసా ఇది?
అవున అక్క, ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటయి. ఒక గ్యాస్ ని వాళ్ళు పదివేలు చెప్పినా కూడా, కొనడానికి రెడీగా ఉంటదు.
అట్ల కూడా ఉన్నోడే బాగుప్ పడుతడు రా, మనలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంది?
ఏం చేస్తాం అక్క బాగుపడని. ఇట్లయినా ఇంకా, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఉన్నోల్లే బాగుపడతరు ఎట్లా చేసినా ఏం చేసినకూడ. వాళ్ళకి ఎట్లాంటి బాధలు ఏముండవు, ఈ పెట్రోల్ కూడా అందరు అన్ని డబ్బల్ డబ్బల్ లాగా నింపుకుని పోతార్రు. పేదలు అంత
ఆహా అయితే, మా ఇంటెనక వాళ్ళు ఉన్నరు కదా? వాళ్ళ రిలేషన్ ను వాళ్ళకి నిన్న ఆ త్రీ డేస్ అయితుందంట గ్యాస్ అయిపోయి, వాళ్ళు కూడా సిటీల్నే ఉంటరు, ఆ రెంటెడ్ హౌసెస్ అంటా.
అవునా.
వాళ్ళు ఆ ఇవాళ వచ్చి ఆ ఇక్కడ అంటే, వాళ్ళ సైడ్ దొరకట్లేదనీ ఇట్ సైడ్ ఒచ్చి, ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఆ వచ్చే గ్యాస్ ని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చి తీసుకని పోయిర్రట.
త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ?
ఆ, మరి అట్లనే ఉంది కదా. ఇంకా అటో, ఇటో నార్మల్ గా సిటీ లోనే బాగుంది, ఇక్కన్నే ఇంకా ఎక్స్ట్రా దొబ్బుతున్నరు.
ఏదో, ఒక్క రోజు నింపుకుంటరు. అసల్
ఆ మళ్ళీ, ఆ గ్యాస్ బిల్లు ఆ పక్కన పెడితే, మళ్ళ ఇక్కడి నుంచి సిటీకి తీసుకపోయి. మళ్ళా ఆన్నుంచి అంటే? ట్రాన్స్పోర్ట్ చేసుకోడానికి. ఇంక వాళ్ళకి ఇంకెంత? కర్చై తుండొచ్చినవు కదా, డబ్బులు
ఆ చాలా ఇంక ఇంతల ఇబ్బంది ఇబ్బందొస్తుంది అసలు, ఎక్కడ ఎక్కడ్నో ఓళ్ళు జరిగితే ఇక్కడ మనంకెందుకు నాకర్ధం కాట్లే.
ఆ మళ్ళీ ఇక్కడ నుంచి కొనుక్కొని ఆ అక్కడికి పోయి, వాళ్ళకు ప్రొవైడ్ చేయాలె చూడు పాపం.